ఏ అక్క తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నారా ఆ ఇప్ ఇప్పుడే తిన్నారా
ఆ అక్క పెడతాను హలో పండుకోండి. ఇదే తిన్న ఆ అక్క ఆ తిన్నం ఏం చేసిస్తన్నవ్
ఏ ఏం లేదరా
అదే మన్నాన్ తే ఆక్ససిడెంట్ అయిందట ఎవల్కొ నికు తెలుసా తెల్వద్ శవంతపు రావు ఆయన పేరు ఆ ఏం చేత్తారు ఇంకా అదే తెలుసా లేదా అని ఆ ఆయన అయితే తెలుసా అక్క ఇట్లనే వెలుతాడు మరి కూరగాయలు అమ్ముతాడంటగా ఆ అమ్ముతాడు. హుమ్ ఏం చేత్తానావు అక్క ఏముంది ఖాళీనే మీరేం చేస్తున్నరు. ఏం చెయట్లే నువ్వు తిన్నావా అన్నం. తిన్నగాని ఆ పిల్లకి అప్పుడు రమ్మంట ఇంతవరకు వత్తలే. ఏమో మరి అట్ని అందుకనే ఆమెకు చెప్పొద్దు. చూటోళ్ళకి చెప్పాలి.